హలో అండి ఎలా ఉన్నరండి
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ ఇంకా లేదండి మీరు అండి ఊరకే అలా ఫ్రీగా ఉన్నానని ఇక పై
టెరెస్ పైన ఉన్నారా హ్మ్ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు రన్మాట
అవునవునండి బాగా చల్లగా గాలి వస్తుందా
హ్మ్
బాగుంటుందండి ఆ ఫీల్ క్లైమేట్ కూల్గా పోండి చల్లగా గాలోస్త్
అవును మీరు సిటీలో ఉంటారా ఇలాగ పల్లెటూరులో ఉంటారండి
ఆ లేదండి పల్లెటూరు లోనేయండి
అవునా నేను సిటీ లో ఉంటానండి
అవునా అయితే మేబ మీరు ఏమంటారు నేచర్ ని అంత ఆస్వాదించలేరేమో
అవునండి అసలు ఎక్కడండి మనకు చెట్లు మనకు చెట్లనేవి మం చి ఆశ్రయాన్ని ఇస్తాయి కానీ వీళ్ళేమంటే వాళ్ళ ఆశ్రయాని కోసం ఆ చెట్లను నరికే స్తారు మళ్ళా
ట్లు మళ్ళా చెట్లను పెంచుతారు వాళ్ళే
ఆ అది ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి ప్లేస్ కావాలని చెప్పి మళ్ళీ తర్వాత లేదం ఏమన్నా ఒక ఏమంటారు హాస్టల్స్ పెట్టడానికి కానీ ఊ ఏమన్నా షాప్స్ పెట్టడానికి కానీ అలా చెట్లన్నీ చాలా వరకూ వీళ్ళు
నరికేస్తారు అవును నరికేసి ఆ ప్రకృతిని మొత్తం పా
అందువల్లే సిటీస్ లో తక్కువున్ టుందండి నేచర్ అంతగా ఉండదు అదే పల్లెటూరులో అనుకోండి అసలు ఎ అసలే మనం సమ్మర్ సీజన్ అయినా సరే చెట్లు ఉండడం వల్ల మనం వెళ్ళి అలా చెట్టు కింద కూర్చున్నాం అంటే ఇం క ఏమంటారు ఏ సీ అంటూ కూలర్ అంటూ ఇవేం అన్నీ అవసరం లేదండి అంత కూల్ గా ఉంటుంది నేచరు ఇంక టామ్ హౌసు ఊ ఊ
ట్టేసి తర్వాత ఇల్లు కట్టేసి లోప చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటారు మేము కూడా మొక్కలు పెంచుతున్నాం అన్నట్టు ఫీల్ ఫీల్ ఇస్తారు మళ్ళా వాటికి
అదే అదే పెద్ద పెద్ద చెట్లన్నీ తీసేసేది మళ్ళా చిన్న మొక్ క్కలు పెట్టి ఆ మేము కూడా నేచర్ ని పె ఎంకరేజ్ చేస్తాం అన్నట్లు చేస్తం సారు
అంటే పొల్యూషన్ పొల్యూషన్ వల్ల కూడా అది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందండి
అవునవునండి సిటీస్ లో మాక్సిమం వెహికల్స్ ఎక్కువ కదండి పొల్యూషన్ చాలా ఉంటుంది అదే పల్లెటూర్లో చూసుకు న్నట్లయితే మనకి ఆ వెహికల్స్ తక్కువ ఉంటాయి అలానే ఇంకా మాక్సిమం ప్రతి ఒక్క ఒక్కరు చెట్లను పెంచడానికి చూస్తారు గాని
అవునండి ఇప్పుడు ఇప్పుడు సిటీ లైఫ్ లో ఎలాగంటే ఆ మనక ఏమన్నా అర్జెంట్ ఏమన్నా కూరగాయలు కానీ ఇప్పుడు పచ్చిమిర్చి గాని కొత్తిమీర ఆకులు గానీ కరివేపాకు ఇలాంటి కావాలంట చ్చితంగా మనం షాప్ కిళ్ళి తీసుకు వాల్సి ఉంటుంది అదే పల్లెటూరు లో అప్పు అప్పటికప్పుడు అట్లా ఇ టం గా పిక్కుంటాము చేసుకుంటాము తినేస్తాము
అవును ఎందుకంటే అవి అవైలబుల్లో ఉంటాయి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తారు పెంచడానికి బట్ ఇక్కడ లేదు కదండి ఇంలు కట్టుకోడానికి ప్లేస్ ఆ ఫస్ట్ ప్లేస్ ఉండదు ఆ ప్లేస్ న్నా కూడా పొల్యూషన్ ఎక్కువ వెహికల్స్ నుంచి వచ్చే ఆ పొగ వల్ల చెట్లన్నీ ఏమంటారు చనిపోతాయండి
అవునండి
ఈ చెట్ల వల్ల యూజెస్ నీ చాలా ఉన్నాయి ఎవరికి తెలీదు అంటే మనము ఆక్సిజన్ తీసుకు కోవచ్చు మనం వదిలే గాలిని అది కార్బన్డయాక్సైడ్ గా తీసుకొని మళ్ళీ మంచి మచ్చగాలిగా చేసి మళ్ళ మనకే ఇస్తుంది
ఇంకా మనకు ఫర్ ఎ ఇప్పుడు ఊర్ళలో మీరు చూసే ఉంటారు కదా ఫెస్టివల్స్ వస్తే వాళ్ళు తోటలోకి వెళ్ళేసి వాళ్ళు పూలు కోసుకొచ్చి వాళ్ళు దేవుళ్ళకి పెట్టు కోనేస్తారు లేదు అంటే ఇంటి చుట్టూ వేసుకునే ఉంట కమరాలు ఇలాగా కానీ ప ఈ సిటీస్లో ఎలాగంటే సిటీస్లో ఎలాగంటే వీక్డేస్ మొ మొస్తము ఇరవై రూపాయలు పూలు ఉంటే ఆ పడుగ సీజన్ లో వంద రూపాయలు అయిపోతాయి
వీళ్ళకి అవును పల్లెటూర్లో అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మొక్కలు పెంచడం వల్ల
మొక్కలు చాలా యూజ అండి మనకు ఎ ఎట్లా అంటే షెల్టర్ ని ఇస్తాయి ఇప్పుడు మనం ఏమన్నా గుడిసలు వేసుకోవాలంటే వాటి క కట్టెలు యూజ్ చేసుకుంటాము పొయ్యి కాల్చుకోవాలంటే వాటి కట్టెలతోనే చేసుకుంటాం అంట
ఇంకోటండి ఈ మధ్యన ఈ గ్యాస్ అని చెప్పి అదే అండి ఏదో వాటర్ జరగడం వల్ల మనకి గ్యాసెస్ రాడం లేదని చెప్పారు కదా సిటీల సిటీలో వాళ్ళు తీసుకోండి వాళ్ళకి కట్టెలు ఇవన్నీ అవైలబుల్ ఉండవు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చెట్లను నరికేసి ఆ ప్లేసెస్ ఆక్రమించేసుకున్నారు అదే పల్లెటూరులో అనుకోండి మనకుంటాయి మన సిచ్యువేషన్ బట్టి ఆ కొన్ని వేస్ట్ మొక్కలు ఉంటాయి కదండి
అవునవునండి
క్కని తీసేసి ఆ కట్టన్ని వాళ్ళు ఫుడ్ ఫుడ్ తయారు చేసు డానికి యూస్ చేస్తారు
అవును
ఇక్కడ వాళ్ళకి అది ఆప్షన్ ఉండదు
ఉమ్మ్ ఇంకా చెట్లు మనకు పూలనిస్తాయి పళ్ళనిస్తాయి యి షెల్టర్ ని ఇస్తాయి వంట లాగా యూస్ అయితాయవి చాలా హెల్త్ ఇంకా ఇప్పుడు క్రూడ్ డ్రగ్స్ అని తెలుసా వినుంటారండి క్రూ డ్రగ్స్ అనేవి మనకు ఎట్లా యూస్ అవుతుందంటే ఈ చెట్లా ద్వారా మనం మెడిసిన్ ని తయారు చేసుకుంటాం
అవునవునండి అవు చేయమంటారు నాటు వైద్యాల కోసం యూజ్ చేస్తారు ఆ చే అ చెట్ల గుండా ఏమంటారు కా అది తీసుకొని దాని ఆకులు కావచ్చు లేదంటే అది ఆ దాని ఖండ ఏమంటారు అదంటే అండి అది మొదల్లో ఉంటుంది కదా అండి
ఏమో అండి తెలీదు ఇంకా తర్వాత ఇక్కడ సిట్ టీ వాళ్ళేమో నేచర్ ని ఎంజాయ్ చేయడానికి రిసార్ట్ అన్నట్టు పార్క్లు అన్నట్టు వెళ్ ళ్తరు డబ్బులు పెట్టి మరీ ఏళ్తారు వాళ్ళు
అదే అండి టౌన్ అదే పల్లెటూరులో అయితే మనకి ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి అన్నీ అలా బయటకి వెళ్ళామంటే ఈవినింగ్ టైమ్ ఆ చల్ల గాలికి అల్లతో కాసేపు వెళ్ళలి ఆ తొప్పలంలో ఉండి వస్తేనే అదే రిసార్ట్ ఫీల్ ఇంకో టండి ఇప్పుడు ఏమంటారంటే మన సైడ్ ఇప్పుడు మన కాఫ్ గాని ఇలా వచ్చాయనుకోండి అక్కడ ఆకులు ఉంటాయి కదండి మొక్కలు ఆకులు ఉంటాయి ఆ చే ఆ మొక్క నేమ్ నాకు ఐడియా లేదు దాన్ని తీసుకొని వాటర్ లోకి వేసుకొని ఏదో వేడి చేసి మళ్ళీ ఆ వాటర్ని తాగితే కాఫ్ అనేది వెళ్ళిపోతాది అని చెప్తారు
అవునండి ఇప్పుడు అదోక్కటే కాదు ఇంకోటి ఏమంటే అవి మెన్ తులు ఉంటాయి కదండి మెంతులు కూడా నైట్ టైము అవి దన్ చేసి మనం గొంతు దగ్గర పెట్టుకుంటే నోట్ లోపలికి పెట్టుకొని పడుకుంటే మన సెలైవా రిలీజ్ అవుతుంది కదా ఆ సెలై అనేది లోపలికి బాడీ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మిరియాలు ఉంటాయి కదా దాని లోపలున్న రసం కొంచెం కొంచ లోపలికేళ్ళ అది ఘాటు కదా అక్కడున్న బ్యాక్టీరియా మో మొత్తం చంపేస్తుందనమాట
అవునండి ఇటువంటివన్నీ వీళ్ళకి సిటీ లో ఉండే వాళ్ళకి తెలిదండి ఈ నేచర్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి ఎలా ఉపయోగపడతాయని చే
హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్
అవునండి ఎందుకంటే వాళ్ళు అలవాటు అయిపోయింటారు వాళ్ళకి తెలిదు అనమాట ఈ ఏమంటారు నేచర్ వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి ఈ మొక్క మనకి ఎందుకు యూస్ అవుతుంది అదంతా వాళ్ళకు తెలిదు డైరెక్ట్ మెడిసిన్ అని వెళ్ స్తరు ఆ మెడిసిన్నీ ప్రిపేర్ చేసేదే ఈ మొక్కల నుంచి కదా అండి
అవును
హ్మ్
ఏందో అసలు ఏం చేయాలో ఈ నేచర్ ని ఇప్పుడు పల్లెటూరులో అయిపోయింది అయిపోతే ఇంకా కాపాడుకోలేం దాన్ని ఇంకా కా ఆ అంటే నే ఏట్లాంటె ఇప్పుడు సిటీస్ కి దగ్గరలో పల్లెటూర్లు ఉంటాయి కదండి వాటిలోకి కూడా సిటీ వల్లోచ్ చేస్తున్నరండి ఎట్లాంటే వచ్చి ఫ్యాక్టరీ బెట్
అవునవును అందుకే ఎం చెప్తారంటే పల్లెటూరులో సిటీ లైఫే అవునవును ఆ చుట్టుపక్కల నేచర్ననంత అంతా పాడు చేసేస్తార్ హ్మ్
వాళ్ళు ఏమంటే ఆ వాళ్ళు ఎలాగొస్తారంటే వచ్చి మీ ఉహ్ చెప్పండి చెప్పండి
ఆ
చెప్పండి మీరు హలో హలో
హలో అండి వినిపిస్తుందా
ఆ చెప్పండి
అదే అండి వాళ్ళు ఏం చెప్తార అంటే ఇల్లటూర్లో వాళ్ళకి ఇక్కడే ఉండు మన గేమ్ లోనే అన్నీ దొరుకుతాయి
అవును
ఏ దొర కవు
సిటీ సిటీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టినాం అనుకోండి మీకు ఉపాధి కలిగిస్ స్తాము ఇట్లా చెప్తారు వాళ్ళని